హలో
మంచిగున్నావా ఏంచేత్తనవు.
ఏముంది ఏంలే.
తిన్నవా?
తిన్నా ఇప్పుడే.
ఏం కూరా?
సాంబార్ తోని తిన్నా.
ఉహు
ఏం చేస్తున్నావ్
ఏం చేస్తారు ఉత్తిగనే ఉన్నా
తిన్నవా
తిన్నా
ఏం కూర
ఆ ఏం కూర ఆలుగడ్డ టమాట
ఉమ్ మీ డాడ్ లేడా మరి
లేడు ఊరికి పోయిండు
ఇంకా రాలే
రాలే రేపొత్తడు
హాఫ్ చెయ్ మీ మమ్మీ ఏం చేత్తాంది.
పండుకుంది ఇప్పుడే.
రబ్బినే పడుకుంది.
నిద్ర పోలేదు ఉట్టిగనే పండుకుంది.
హుహు తిన్నారా మరి ఇప్పుడు. ఇంకా
ఇంకా చె ప్పాలి నువ్వే ఎప్పుడు పోతన్నవు.
సోమవారం ఇగో
నేను కూడా సోమవారమే కావచ్చు.
హ్ అభి సాటర్డె ఎందుకు
ఇంకా ఎంచెత్తాలందరు.
స్టడీ అవర్కోయి ఇప్పుడచ్చినా
హుహ్ దోమలు బాగున్నయి.
ఆ ఉన్నయి కూడుతన్నయి ఫుల్లు.
మీకాడ కుడతన్నయా.
ఆ కొద్ది కొద్దిసేపు కిటికీ తిత్తే సాలు ఒకటే వత్తయి.
హుహ్ ఇడ కూడా బాగున్నయి ఇంకా.
మా డాడీకి ఫోన్ చేశిన ఇప్పుడే
ఏమన్నాడు
ఇంటికాడ లేడట బాఇ కాడున్నాడట పోయినంకా చెపత్త అన్నాడు
హు రేపు రమ్మనరాదు రేపు పోదువు
రేప్ బోను ఇగ
ఎందుకు రేప్ ఎం చెత్త వ్ రేపు ఆదివారమే కదా
అదివారమే కని రేప్ క్లాస్ ఉన్నది మధ్యాహ్నం దాకా
ఆహ ఇయ్యలా వాళ్లిద్దరిక్క చెిల్లలలో పెద్ద అక్క చేసింది నాకు ఫోన్
ఆహా ఏమంటాంది ఏమం టంది.
అదే అయిందట కదా నేనునమ్మలే నేనునమ్మలే బా అలా
అవును సెల్లు ఇచ్చిందటన మరి.
ఆహా పలిగిపోయిందట సెల్లటా మొత్తం పలిగిపోయిందట డిస్ప్లే పోయిందట.
మరి ఎట్లా అట్లా చేసింది.
ఎ ఎట్లా చేసిందా ఎమో మరి నాక్ ఎట్ల చేసిందో నాకు అర్థం కాలే. డిస్ప్లే పోయింది అన్నది మరి నాకు ఎట్లా చేసిందో అర్థం కాలే.
పాపం డెస్ప్ల్ ఎందుకు పో పిన్ని వాళ్ళసెల్ వాళ్ళకీయక
ఏం పోతే నాకు పోన్ ఎట్లా చేసు
పో
పోలే కావచ్చు మస్తు డబ్బులు అయినాయి అన్నది
మ్ హు
పోలె కావచ్చు ఇస్తరయిగా తిరిగి ఎన్నిెన్ని తీసుకున్నాది వాళ్ళ దగ్గర నుంచి
ఆ బట్టల కన్నుంచి
ఆ బట్టలూ ఫో టోలు అదొటి ఇదొటి అన్ని తీసుకున్నారు ఇప్పుడు ఇట్లే ఆ అవు వద్దంట ఆయనే వద్దాన్నడట ఫస్ట్
ఎందుకటా
ఈమేనటా మనం ఇప్పుడు మాట్లాడుకునం చసినవ ఇంతకు ముందు అది కొత్తది క్రియేట్ చేసుకుందట ఈనకు నాక్ చ్చలేదట
గంత చిన్న దానిక
దాని గురించి లొల్లయిందట ఇంగ ఆయిన నాకు వద్దాన్నడట ఈమే కూడా నాకు కూడా అవసరం లేదు అన్నదట దీన్నేత ఎంతగనం చేసిన్నో తెలుసా అంతగనం ఎవ్వాల్ని చేయ్యలే అని జెప్తంది అవునా అయితే నాకు ఇప్పుడు నువ్వు చెప్పిన వని చెప్పినా అంటే నయన చెప్పింది కాని నేను నమ్మలేదు అని చెప్పినా
నేన్ చెప్పినాను
అదే ఈను బట నాకు ఏమో బెడితే చెప్ అడిగినవట్ట కదా ఏం గతి మంచిది చదువుకోవాలి అది ఇది అన్నవట కదా
ఆ అవును
అయితే నాకు అప్పుడు చెప్పింది ఇవే కాకపోత్ ఆమె చెప్పింది నాకు ఇట్లా అని చెప్పింది అమే నాకు అవునా నేనైతే నమ్మలేదు అసలు నేనన్న ఆమె పెర్మర్ డిందీ తర్వత నా గురించి కొంచెం సేప్ మాట్లాడింది తర్వాత గంతే
ఊహు
ఉ
కానీ పాపం గద
ఆ పాపమ పాపమ
గన్నయనమ్ ఖర్చు పెట్టిండు
ఉమ్ అందుగాన ఖర్చు పెట్టింది ఆయన కూడా ఆ ఇక్కడికి వచ్చేసరికి ఎక్కడ్నో పెట్టి అ
గంట చినానికి మరి అవసరమ
ఆ ఆ
గంత చిన్నదానికి అవసరమా అంటంది
ఆ దానిట్ చిన్నదాక అసలు ఎట్లా కూడా ఏందేమో ఉ చెప్పాలి ఇంక నువ్వే
ఏ ఉన్నని అంటారు తినబుద్ధి అయితలేదు రోజు పిచ్చి పిచ్చి వండుతాంది
మరి అట్లనే వండుతారు మన ఇల్లు కాదు కదా
ఇ కొన కొస మని ఉండద్ద మాస తినేటట్టు
ఆ
అ పోప గిఫ్ట్ చేస్తాం రేపు పుడే చెప్తారట క్లాస్ ఒకటి
అయ్యోరే పా
అంటే ఒక మేడ సిలబస్ కలేని చెప్తా మధ్యనం వర్క్
మరి మధ్యాహ్నం వచ్చిన నానికి పోవచ్చు ఇంటికి
మధ్యాహ్నం వస్తున కంటే ఎవరి లేదయితే
ఆహా మళేలుండి పొద్దున్నేనా
పొద్దునంటే పొద్దున అప్పు అటెడిన్స్ అంటే ఆ రోజు ప్రజెంట్ తీసుకున్నాంకా
ఏ టైమ్స్ అల ఇంటికి
వన్ అయితదా
వన్ ఒకటా
ఉ ఒకటి
ఉహు నేనైతే పొద్దున్నే వత్తను ఇకా మరి సోమవారం వత్త కావచ్చు ఏమో వత్త
రేపు మా డాడీ మార్కెట్ వత్తారు మళ్ళ ఎల్లుండే అంటే ఏమంటారు అని వాళ్ళు వద్దన్న నేనైతే వత్త మన పెళ్ళగు ధరలే కాబట్టి గోడరి హ నచ్చలే
ఉమ్ భోజనం చేయరా మిరు
చేయాలి బో బోనం నాడే బోలంమంటాడు అట్లా అంటను
ఆ రోజు వాచి ఆవి ఇవి పికుతరు
అదే ఇల్లు దుల్పాలయి తూడువాలే ఇల్లు దుల్పాలే తూడు వాాలే
ఉగాది కి
ఆ ఉగాది కి ఉంటా నువ్వు ఉంటావా
ఆ ల్మోస్ట్ చూడాలే
ఉంటానంటే ఉంటది ఏదంటే వచ్చేక పోదు ఇక్కడికి
ఉంటా వాచి ఎడికిపోతా
ఆ
పోన్ ఉంటా దయ్యవా న అయితే అ
గాది ఉగాది
ఆ ఉంటామ్
బక్షాల్ చేతరా
చేతమ్
పంచేయండ్రి మాకు ఉండదు
ఆ
మాకుండదుగాది అంటే మా దాంట్లో చెయ్యరు వెనుకటి నుంచి
మ్ చేత్తం
భక్షాలు ఇంకా ఉగాది పచ్చడ
మ్
ఇప్పుడే కదా మామిడికాయలుంటయి ఇగ స్టార్ట్
స్టార్ట్
ఇప్పటి నుంచి మొదలు పెడతారు క మామిడికాయలు
ఉమ్
మోడకయలి ఇతారు ఊగ పచ్చల్ మా
వస్తరు కనీ అన్నీ ఎత్రగబాటి మన్సానిపియాధు
అవును
ఆ బుడిగడు
కా మంచిది కదా అన్నీ ఇష్టం చేయదు అన్నీ కనిపితా
మ్ అది ఎట్ల చెత్తరు
అదా నాక్ గుడ తెల్వదు ఎందుకంటే మాకు లేదు కదా
త అంటే చింతపండు రస ఆ చింతపండు రా వేప పువ్వు మళ్ళ మామిడికాయ్ కారం, ఉప్పు
హ్ బెల్లం
ఆ బెల్లం తీయ తీయగుండడానికి చేదు దానికి ఏం ఎత్తరు వేపాకు వేప పువ్వు ఇంకా వగరు వగరు మామిడి కాయ్ పులుపు చింతపండు. చేదు వేప పువ్వు
చెరుకేత్తా అసల్ గుడా చెరుకేయ్యచ్చు క బెల్లం ఏయ్యకుంట గని చెరుకు మన దగ్గర దొరకదు కాబట్ టీ బెల్లం
అవు.
మనకి ఇప్పుడే వచ్చేది కొత్త సంవత్సరం.
ఆవును
తెలంగాణలో కొత్త సంవత్సరం ఇదే. తెలుత్తది కాకపోతే ఎవ్వరు పండుగలు అయిపోయేది అనుకుంటరు. తర్వాత ముర్కశిల
అవును ఆ ఇప్పుడు కాదు ఎండాకాలం అ
మ్ ఇగ తర్వా త నుంచి మళ్ళీగ పండుగల్ స్టార్ట్ అయితయి ఇది మొదలు వినాయ చవితి బొడ్డమ్మ
బతుకమ్మ
బతుకమ్మ పెద్ద పండుగ. దసరా ఆ ఇంకా పెద్ద పండుగ
ఈషారి అన్న ఒత్తవ బతుకమ్మకు
ఆ ఈసారి వత్తా ఖచ్చితంగా బతుకమ్మ కొచ్చుడే.
అ ఇంకా బొచ్చెడు టైమ్ ఉంది
అప్పట్ లోపల కా పలా ఆ పోతది పండుగ కాదట
ఉ ఎటు కానం మనం
ఆ మనం ఎన్నడూ గానం మనం ఇయాల ఒక్క రోజేనా దీనికి ఒక్కదానికేనా.
ఎల్ల నైనా
హ కానీ సరే ఈ సారే ఎట్లయినా ఒత్త ఖచ్చితంగా ఒత్త ఖచ్చితంగ కట్టుకున్నాం ఫస్ట్, లాస్ట్ మొత్తం సేమ్ ఒక్క తీరు హ
ఏ
ఎప్పుడు ఎన్ని అనుకున్నా ఒక్కటి జరుగుతులే దేవుడు అట్లా రాసి పెడతాండు రాత అయిపోయింది అంతే. ఇంకొ ఇంకా కొంచెం అయితే
ఎంగాదు
పది రోజుల పండుగె